హలో దయ్యం యే వరి నెంబర్ ఇది
ఇది మమ్మీ నేంబరు
నీది అయిపోయిందా
ఆ
ఎం చాల మరి నీ డెల్ తోనే కొత్త నెంబర్ వస్తంది ఇది తానా ఏం చేస్తారో
మ్మ్
ఏం చే
ఏం లేదు కాలినే ఉన్న
పాప ఏం చేస్తంది
పాకుతంది
మ్మ్ హ్మ్ ఫోన్ చేసిరా ఇంకెవరన్నా ఫ్రెండ్స్
ఎరు చేసిలు ఎవర్ చేలే ఇకా
చే
నేను ఇగో హలో నేను ట్రైన్ ఎక్కినాక చేస్తా ఏంది ట్రైన్ గోల్కొండ వచ్చింది దగ్గరకు వచ్చింది
అ ఇప్పుడు మమ్మీ ఫోన్ ఇంటికన్నా ఉంటదా నువ్వు తీసుకుపోతనవా
ఇంటిదగ్గరే ఉంటది
మరి ఫోన్ ఎవరు మాట్లాడాలో మమ్మీ ఫోన్ నెంబర్ తోటి
చెప్తలే నేను ఫోన్ చేతలే ఉంటానా ఉండు